మీకు నమస్తా ఉన్నారాండి
బాగున్నామండి మీరు బాగున్నారా అండి
బాగనే ఉన్నాము అండి
ఆ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరు అండి
ఏం చేయలేదండి ఈవినింగ్ కదా అండి అలా రెస్ట్ తీసుకుంటున్నాను
అవునా అండి
అంటే ఊరికే అలా పడుకోవడం అండి
ఆ అదే అండి మీరేమ మీరేమన్నా గుళ్ళ కి కెళ్తారా అండి బాగా
ఆ వెళ్తామండి మేమైతే ఫెస్టివల్ చేసుకున్న తర్వాత అన్ని గుడిలకి వెళ్లేేసి వ స్తాము
నేను కొన్ని ప్రాముఖ్యమయిత గుడిలు మీకు చెప్తానండి అవి వెళ్ళి చూడండి
ఆ సరే అండి ఆ చెప్పండి
తిరుమల వెళ్ళారా అండి ఎప్పుడైనా
ఆ వెళ్ళాము అండి
చనా వెళ్తూనే ఉండాలా అనిపిస్తుంది కదండి అక్కడికి
అవునండి అవునండి తిరుపతి చాలా బాగుంటుందండి తిరుపతికి వెళ్ళని వాళ్ళంటే ఎవరు ఉండరండి హలో
తిరిగి రావాలనిపించదండి అసలు దేవుని అలానే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది మనం చూసేది కొంచెం సమయమే అయినా అక్కడే ఉండాలనిపి మనకి ఆ అవునండి ఆ ఫైవ్ సెకండ్స్ కోసం మనం ఎన్ని కష్టాలు పడి వెళ్తామండి అ అసలు ఎంత దూరం నుంచి ఆ ఆ బస్సు లో వెళ్ళి మళ్ళీ మెట్టికలు స్వామి మీరు మెట్టికలు ఎక్కినారా అండి మీరు ఎప్పుడైనా స్వామి మారి మెట్టికలు
ఆ వెక్కామండి మనం కష్టపడి వెళ్తామండి కష్టాలు పడి కాదండి
సాధించవచ్చు అనే దానికి అదొక ని నిజస్వరూ నిజస్వరూప పం అండి భక్తి ఉంటే ఏదైనా సాధించేయచ్చండి మనం అంత కష్టం అనేన్ని మెటుకులు అసలు ఎక్కుతామా ఎక్కవాలేమా అనేది ఒకటి దా మనకి అనిపిస్తది బట్ ఎక్కే కొద్దీ మనం దానిలోని బాగా ఎక్కుంటే వెళ్ళిపోతామండి ఎక్కేటప్పుడు కూడా మ బాగా అక్కడ అన్ని తినడానికి మామిడికాయలు అట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనక ఏం అంతగా ఇది అనిపించదండి హలో
ఆ చెప్పండి
మధ్యలో ఆంజనేయల స్వామి కూడా వస్తారండి అక్కడ దర్శించుకోవడానికి చూసారా అండి అది
ఆ చూసానండి ఫస్ట్ ఆంజనేయస్వామి ఒక పెద్దవి
అవునండి మధ్యలోకి వెళ్తానే మనకి ఆంజనేయ స్వామి కూడా కొంచెం ధైర్యం ఇస్తాడు మీరు చేయ్యగలరు వెళ్ళిపోతారనేటట్టుగా అందుకే కదండి మధ్యలో పెట్టారు అక్కడ
అవునా ఏమైనా చాలా పాజిటివ్ ఎనర్జీ అండి ఆ వెంక
అవునండి అసలు అంత అంతా మనకి మంచే జరుగుతది అక్కడికి వెళ్లినాక అంతా మన మ మన మనం మన మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటదండి
అదే అండి పాజిటివ్ ఫీలింగ్ లో ఉంటుంది మరి ఎక్కువ టైం పట్టలేదండి ఆ దేవుడు పిలుపు లేనిదే మనం
వెళ్ళలేమండి ఆ దేవుడు ఆజ్ఞలేనిదే మనం అడుగు కూడా పెట్టలేమండి అసలు అసలు ఆ దేవుడు పిలిస్తేనే అది ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనకు దర్శనం జరగదండి
అందుకే అండి అందరు అంటారు ఆ దేవుడు పిలుపు రావాలి మనం
వెళ్ళాలి అని అవునండి ఆ దేవుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదండి అసలు అక్కడ మనం ఒక్క రూపాయి లేకుండా కూడా నివసించొచ్చు అండి మనం ఎందుకంటే నిత్య అన్నదానం వాళ్ళే పెడుతుంటారు తిండికి ఏ లోటు ఉండదు ఇంకా మనకి సేద తీర్చుకోవడానికి నివాసాలన్నీ ఉంటాయి
కాదండి డబ్బులు అది ఇది కాదు ఏమంటే దేవుడికి నిత్య అన్నదాన అంట
అసలు అది చాలా మంచి విషయం అండి అలాంటివి చేయడం వల్లనే చాలా మంది డబ్బు డబ్బులు లేని వాళ్ళు కూడా ఉండగలుగుతారు అక్కడికి వెళ్ళినా కూడా
ఆ అది కాదండి ఎలా అంటే అన్నదానానికి మించి ఏ దానము ఉండదు కదా
ఏ
చూడండి ఇప్పుడు ఎవరైనా కూడా ఎవరైనా కూడా కడుపు కడుపుకి కడుపునిండా అన్నం పెడితే దేవుడు లాగా ఫీల్ అయిపోతు
అవునండి
ఎంత ఇచ్చినా ఏం చేసినా ఆకలి తీర్చినప్పుడే అతనే దేవుడు అవుతాడండి
అవునండి చాలా ప్రాముఖ్యవత ప్రాముఖ్యత ఉందండి తిరుమలకి మనకి ఇంకా కొం త భాగమే తెలుసు ఇంకా మనకు తెలియని ఎన్నెన్నో విషయాలు ఉంటాయి ఇంకా అక్కడ కూడా చాలా గుళ్ళు ఉన్నాయి మనకు తెలీయదు అవన్నీ అవంతా చాలా హీడెన్ గా ఉంటాయి ఎవరు వెళ్తారు వచ్చేస్తారు అన్నట్టు అవును అవునండి అలాంటివన్నీ అవి వెళ్ళినప్పుడు కూడా అవి దర్శించుకోవాలి అవునండి అవన్నీ ఏడు అట్లా ఉన్నాయండి ఏడుగుళ్లు అట్లా అవన్నీ వెళ్ళి దర్శించుకుంటే కూడా మనకు మంచిదండి
స్వామి ఆంజనేయ స్వామి చాలా చూడాలి అని తెలుసండి నేను మీకు ఇంకా ఏమైనా అహోబిలం తెలుసా అండి మీ
ఆ తెల్సండి కానీ ఎప్పుడు ఎళ్ళలేదండి అందరు చెప్తుంటే విన్నాను వెళ్ళాలండి ఈసారి ఖచ్చితంగా ఎళ్తాను అక్కడ కూడా ప్రాముఖ్యమత ఉందంట చాలా కొండ ఎక్కాలంట దేవుని చూడాలి
మీరు మీరు కసాపురం ఎళ్లారాండి ఎప్పుడైనా అక్కడ కూడా ఆంజనేయ స్వామి ఆ మేము కూడా వెళ్ళామండి చాలా
అక్కడ కూడా చానా పవర్ఫుల్ అండి ఆంజనేయ
అవునండి దేవుడు చాలా మందికి అంటే ఇప్పుడు చాలా మందికి హెల్త్ బాగలేక
అవునండి అనారోగ్యాలతో బాధపడే వాళ్ళందరికీ అక్కడికేళ్తే నయం అయిపో తుందన్ని విన్నానం
అవునండి నేను కూడా విన్నానండి నిజంగంటేనే ఆంజనేయస్వామి చాలా ధైర్య గలవాడంండి
అవునండి
ఫుల్ అండి కసాపురం ఆంజనేయస్వామి
అవునండి ఇప్పుడు గుడి క్లోజ్లో ఉందండి కొన్ని రోజుల వరకు అక్కడ కొంచెం పని జరుగుతాంది స్వామి దగ్గర అందుకే ఒక ఆరు నెల్లు అట్లా క్లోజ్ చేశారండి మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్‌కి అట్లా
మీకెలా తెలుసండి గుడి‌ క్లోజ్ వచ్చేసారాంండి
ఆ గుడి లోపల దర్శనం చేసుకునేకి అవ్వాదండి ఓన్లీ బయటకేళ్ళేసి చూసుకొని వచ్చేయడమే అండి మెయిన్ ఉంటది కదండి దేవుడు అది క్లోజ్ చేశారండి అవును అ అవునండి అంటే కొంతమంది తెలి కా వెళ్ళిపోతుంటారు మళ్ళీ బాధపడి వచ్చేస్తారు గుడి క్లోజ్లో ఉం దని అందుకు చెప్తున్నానండి కొన్ని రోజులు
ఆ అందులో కొంచెం లాంగ్ కూడా ఉంటుందండి
అవునండి చాలా లాంగండి అది జర్నీ చేయాలండి అవునండి అన్ని గంటలు స మయం మనం కేటాయించి అక్కడికేళ్ళి మళ్ళీ బాధపడి రాకూడదు కదా అందుకే చెప్తున్నానండి
అవునండి అది కూడా ఏం ఎక్కడికి ఎళ్ళాలన్నా ఏ దేవుడికి ఎళ్ళాలన్నా
మనకి పిల్లి ఉంటే తప్ప మనం ఎళ్ళలేమం ఆ దేవుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదండి
నిజంగా అండి ఈ అరుణాచలం గాని కసాపురం గాని తిరుపతి గాని శ్రీశైలం గాని ఇవన్నీ మనం ముఖ్యంగా వెళ్ళవల్సిన ప్లేసెస్ అండి
అవునండి అరుణాచలం వెళ్ళారాండి మీరు
ఆ లేదండి వెళ్ళాలండి మాకు పిలుపు కోసం వెయిటింగ్ అండి
అవునండి మేము కూడా చాలా ఎదురు చూస్తాయని మాకు ఆ పిలుపు రాలేదండి రెండు సార్లు పిలుపోచ్చిందండి నాకైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను అసలు ఎన్నిసార్లు మనం అనుకొని అవి పోకుండా నిలిచిపోతాము అం డి ఆ దేవుడు పిలుపు వస్తే తప్ప ఎళ్లలేమండి అక్కడికి కూడా
అవునండి నిజంగా అండి
అవునండి
ఉమ్మ్ ఇంకేంటండి ఇంకా ఏం తెలుసండి మీకి
ఒక అక్కడ అరుణాచలంలో ఇంకా పద్నాలుగు కిలోమీటర్లు మనం నడవాలండి గిరి ప్ర్రదక్షిణ అనేసి దేవుడు అసలు నువ్వు చెప్పాలం టే మన వల్ల అయితుందా కాదా అని దాంట్లో ఉంటాం బట్ ట్ ఎంతో బాగా చేసేగలుగుతామంటే దేవుడు మనకంత బాగా మీరు చేయగలరు అనేటట్టుగా మనకి అనిపిస్తుంది మనసుకి భక్తుంటే ఏదైనా చేసేయోచ్చండి ఆ పద్నాలుగు కిలోమీటర్ మనకు అసలు అలవాటు ఉం ఉండదు బ అయినా కూడా మనం చేసేగలుగుతామండి.
అంటే మనం ఒక్కసారి మా దేవుడు ఆజ్ఞలో ఉంటే మనము అదంటే సరే దే వుడే చూసుకుంటాడండి మనల్ని ఫస్ట్ ఆ జ్ఞానం
అవునండి ఇంక మోక్ష మార్గం అని ఉంటదండి మీరు ఎళ్ళినప్పుడు ఖచ్చితంగా దాంట్లో దూరం
ఆ అవునండి ఒక చిన్న స్పేస్ ఉంటది. తీ దాంట్లో మంచిగ బయటికి రావాలి చాలా అది ఎలా అండి
ఏదో అనుకుంటాము
ఆ అది దేవుడ్ మహిమ లేంది మల
మనం రాలేమండి అవునండి కానీ ఆ మోక్షం మనకు త త కలగాలంటే మనం మనమంతకు మనమే దాంట్లో నుంచి బయటికి రాల వేరే వాళ్ళు ఎవరు మనల్ని లాగకూడదండి దాని నుంచి మనం తకు మనమే వస్తేనే మనకు మోక్షం వస్తుందండి ఉ ఎంతలావు ఉంటడెనో వచ్చేస్తారండి ఖచ్చితంగా
చూడండి అది దేవుడు మహిమ ఉంటే గాని మనం రాలేమండి
నిజమండి
ఏదైనా ఒక్కసారి ఇప్పుడు మనము ఆ ఆ ఇప్పుడు అరుణాచలం గాని తిరుపతి గాని ఇప్పుడు తిరుపతిలో ఒక్కొక్క మెట్ట ఎక్కే టప్పుడు ఫస్ట్ ఒక్కొ ఆ మెట్టు దగ్గర ఎవరో ఒకళ్ దేవుళ్ళు ఉంటారంట ఆ ఆ దేవుళ్ళు
ఇంక అక్కడ మనకి అవన్నీ రాసుంటారండి దేవుడువి పద్యాలు ఇలావన్నీ చదువుకుంటా పోవాలండి అప్పుడే మనకు బాగా పుణ్యమస్ అది ఇట్లా గోడలకిి రాసింటారండి సైడ్స్ కి ఆ పక్క ఈ పక్క రెండు పక్కల
ఆవును ఇంకేంటండి నీకు అరుణాచలం ఒ ఒక పెద్ద మ్యాప్ ఉంటుందండి ఆ గుడి అంతా ఆ అవునండి
ఆ చాలా మంచిగుంటదండి వెళ్ళాక అంతా మంచిగా అయిపోతది ఖచ్చితంగా మనం ఆ అనుకున్న కోరిక నిలవేరుతది రండి ఒకరికి ఏమంటే ఒక్క కోరిక కోరుకోవాలండి మనం ఖచ్చితంగ నిలవేరుతది అక్కడ
అవున అండి ఎవరైనా కూడా వెళ్తే అర్నా చలంకీ మంత్ లో త్రీ టైమ్స్ ఎళ్ళాలంటారండి అంటే మంత్ లోనే కాకపోయినా ఆ మంత్ లోనే కాకపోయినా త్రీ టైమ్స్ ఎళ్ళాలి
ఆ అంటే ఏమో అండి అంతా తెలిదు నాకు
అది తెలుసా అండి మీకి
తెలీదండి ఆ విషయము నే నేైతే రెండు సార్లు మాత్రమే ఎళ్ళానండి ఇప్పుడు దాకా
ఊ
ఊ ఇంకా పిలుపు కోసం వెయిట్ ఇంక ఎదురు చూస్
నిజంగా అండి అంత పెద్ద పెద్దగా అట్లంతా అన్ని లింక్ వాళ్ళీని చూసుకుంటూ
అవునండి ఈ ఏడు గోపురాలో ఎన్నో ఉంటాయండి పెద్ద పెద్దవి అసలు
ఆ ఎలా అండి అది చూడాలన్నా కూడ ఉండాలండి ఇప్పుడు కా కార్తిక పౌర్ణమి అట్లాంటి టైముల్లో చూడాలంటే అసలు దేవుడిని చాల
సరే అండి ఈసారి తప్పకుండా వెళ్ళం
ఆ సరే అండి వెళ్తామండి
ఆ ఓకే అండి బాయ్ ఆ బాయండి